హలో
హ ఆ అక్క చెప్పక్క ఆ అక్క ఏందియా
మైక్ టెస్టింగ్ వన్ టు త్రీ అని ఆనాల్సింది నెక్స్ట్
సున్న
హుమ్
నాకు మంచిగ తినాలనిపిస్తంది ఎందేనా
అ నాగ్గుడా ఆకలైతాంది
హుమ్
అన్నం కొంచెం ఎక్కువ తెచ్చుకుందాం నేను ఎక్కువ తింటా
హుమ్ తిను
అమ్మా ఏందో ఏమో అర్థం కాట్
ఏందో ఎప్పుడు ఫుడ్ మీదనే ఉంటాంగా మనము ఎం జెస్ నా ఫుడ్డే అడ్డోస్తది
ఏందన చెయాలంటే ఫస్ట్ ఎనర్జీ ఉండాలి కదా బాడీలో తిని
రేపు ఏమైనా గానీ ఏం కనిపిస్తా అది తినాలనిపి తింటానేమో బయట
నువ్వు ఇంటికి పోయి కూడా అట్లా అంటే నేను ఈడే ఉండి నేనేమనల్లా
నిజమే
హు
బిర్యానీ బాగుంటే బా బెటర్ రేపు
నేను తిన్నప్పుడు అయితే బాగుంది రేపేమో నాకు తెలీయదు
హుమ్ పవిత్ర గూడ చెప్పినాం
అవును ఆ పిల్ల కూడా మనల్ని నమ్మోస్తాంది
ఓ ఇంకా
ఇంకా మీరే చెప్పాలండి
మండే రోజు ఎట్లా పోతన్నారా కాలేజీకి
పోయి ఓ తనకలాడల్లా కదా పోయి
వద్దు చిప్
ఓ కే డన్
ఎట్లా ఆ క్లాస్ దో బ్బుదాం
ఉ
ఓకే ఏం వేసుకుంటున్నారు మండే రోజు
ఆ డ్రెస్సు
అదే ఏం డ్రస్ వేసుకుంటారు
ఏదో ఒకటి అండి ఏదో పేదోళ్లకి ఏ డ్రెస్ అయితే ఏముందిలే కానీ
ఉ
మీరంటే రోజు అసలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డ్రెస్సెస్ వేసుకుంటారు
మేము కూడా బీదొ లం అండి ఏదో ఒక డ్రెస్ వేసుకొని దొబ్బుతానం
అవునా అందుకే ఒకేసారి పది అట్లా డ్రెస్సులు తెచ్చుకునేది
ఏదా అండి బీదోలు ఉండే దాంట్లో తెచ్చుకుంటాము
ఆ బీదోళ్లే పది తీసుకుంటారు అనే
అదే ఉండేదాం ఇట్లా అండి తెచ్చుకొని అది వేసుకుంటామండి ఉండే దాంట్లో ఆ రోజేమి షూస్ వద్దులేండి
సర్లేండి అట్లే చేద్దాం
ఉ
ఇంగేమి అక్క
చెప్పండి
ఏం లేదు అక్కా
ఆ కది హ్యాపింగ్స్
నాక్కూడా ఇంకొంచం సేపు అయితే పడిపోతానేమో నేను
ఊ హు
మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలే నేను తినబుద్ధి కాలే
అసలు ఏం బాలేదు ఎందుకో
ఫస్ట్ రోజు ఎంత బాగా చేసినారో
అంతే కొత్త కొత్తలో బానే చేస్తారు
రేపు ఆ సండే నైట్ కదా మంచి బిర్యానీ పెడతారులే నైట్
అమ్మయ్య భయమైతుంది నాకు కాలంటే ఇంకో పార్సల్ అయిన తెచ్చుకుంటా తెచ్చుకుంటాను గాని బిర్యానీ
ఉ
అడ తిని అది, బాగుండదు అనుకుంట నాకు తెలిసి
ఏది?
వీళ్లు చేసేదానికి
బాగుండదది మామూలులాగ
ఉ దానివదిలి ఇంకో బిర్యానీ కట్టించుకొని రాచ్చు వన్ ఫిఫ్టీన్నైన్
ఏముంది మళ్ళ వేడ్ చేసుకోచ్చు
ఆ ఉంది కదా మన దగ్గర
ఉ
''తినచ్చు'' అది రేపటికి సెట్ తినేకే కదా మనమేగా తినేదనిపిస్తది, ఉహ్
అంతె
వేడి చేయకపోపోయినా అంటే ఓపెన్ చేసి పెట్టినా కూడ సరిపోతది
మ్, అంటె చల్లగయ్పోతద్ కదా కొంచెం వే ఆ వేడిగా తింటే బోన్టది గదా
అ మ్ లేకుంటే, చికెన్ తెచ్చుకోడం బెటర్
మ్ అవును కాపోతే, చేసుకోల్ల టొమెటోసు, అన్ని తెచ్చుకోల్.
చ్చండి అంటే ఆ రోజు నైట్ మర్ నెక్స్ట్డే మిగులుతది అంటే మీకి ప్రాఫిట్
ఓ అవునా, ప్రాఫిట్ లాస్ అన్ని మీక్ బా తెలిసినట్టున్నయ్
అంటే అది వన్ ఫిఫ్టీనే కదండి, హాఫ్ కేజీ అనుకుం టన్నా
హాఫ్ కేజి వన్ ఫిఫ్టీ కాదండే
మ్ వన్ ఫిఫ్టీయె, వన్ ఎయిటీయె.
ఆ, వన్ ఎయిటీ అట్లున్టది.
మ్మ్ ఇకాండి?
ఇంకేముందండి మీరే చెప్పాల!
మండె నార్మలె
మ్ మాకైతే పిచ్చి పిచ్చిగా గ్రీవింగ్స్, ఇదేంఏంది ఏందో తినాలనిపిస్తాంది.
మె నాగ్గుడా ఈవినింగ్ అయితే మంచి టీయో, కాఫీయో తినాలనిపిస్తది.
టీ, కాఫీ తినరండి, తాగుతారు.
ఉమ్
టీ, కాఫీ తినరండి, తాగుతార్
అదే అండి, సెమ్
అంటె మీలాంటోల్లయితే తింటారేమో టీ, కాఫీ.
స్వారీ అది మెసేజ్ వచ్చ
ఓ అట్లన ఇంకేమండి
మ్ రిజల్ట్స్ అంటగా
అవునండి బయమైతంది ఆలోచిస్తేనే
నాక్ గూడ సేమ్
ఏం చేద్దాం
భయపడండి
మీరు గుడ నాతోపాటు భయపడతానంటే నేను భయపెడత
నాకు డిఏ భయం ఐతుంది
నాకన్ని బయమైతనె
ఎమ్ ఎల్ భయం ఐతంది ఏం రిలేటెడ్ రాసినా గూడా నాకు గుర్తుకు లేదండి నాది కయితె
హ్మ్ నా పరిస్థితి గూడా అంతేనండి
సెమ్
ఎం జేసినావ్ అని అంతగా
ఏమో పడుకోనే ఉన్నాం మరి పొద్దునుంచి
మరెందుకట్ల. ఎమండి ఏం జేద్దాం ఈ రోజు చేస్కొని తిని తర్వాత. ఎంజేదాం
మళ్ళానా చెప్పండి మీరే.
ఏముంది మల్లా గంటల్ గంటల్ రీల్స్ తిప్పి మళ్ళా పడుకునేదే.
హ్మ్ మళ్ళీ పొద్దున్ లేయడం రేపు అంతా ఔటింగే సరిపోతాంధీ.
ఉమ్.
రేపేట్లా గొట్ల గడిసిపోతదిలేండి. మరొక వారం రోజులు పొవ.
ఉమ్.
మీరే చెప్పండి.
ఉమ్ ఏదన్నా మూవీ చూద్దామా నైటు. ఏదోకటి మీరే మూవీ లవర్స్. కాబట్టి యూట్యూబ్ లో ఉండేదే జుద్దాం ఏదన్నా.
హ్మ్ ఎత్తుగుదాం. క్లారే ఏమండి ఈ మధ్యలో తగ్గిచ్చిన. అంతే.
ముందు మూవీ లవరేగదా. మరి మూవీస్ ల అడిగిన వెంటనే చెప్పాలా.
అంటే ఇప్పుడు మూవీస్ ఏమి లెవ్.
యూట్యూబ్ లో ఉన్న మూవీస్ చెప్పు అది నేన్ అడుగుతండేది.
అన్ని సగం చూసిన్ మూవీసె ఉంటయ్. సరే ఎత్తుకుదాం ఎమన్నావుంటే. అవునండి ఏవైనా పాత మూవీస్ చూద్దాంలే. హ్మ్.
ఇంట్రెస్టింగ్ గుండాల మధ్యలో నిద్ర పోగు.
హ్మ్ మధ్య అంటే ఫుల్ పడుకున్నాం లేండి మార్నింగ్ ఫస్ట్ మంచిగ్ తిందాం.
తిని వడుకుంటామనే డౌట్ నాకి.
ముందు అది కడగాలండి.
అవునండి. కడుగుతంలెండి ఈ రోజు మీరు కడుగుతారా నాకు చెయ్ బాలేద్ కొంచెం నొప్పి.
అవునా నెక్స్ట్ పీరియాడ్స్ అని అది అనింది కొవై పోతే నేనే వాష్ చేసేదాన్ని
హ్మ్ సర్లేండి.
ఇఫ్ యు డొన్ మైన్
ఏం లేదండి నాగుడా చైనోస్తంది అని మీక్ చెప్నాను.
అవునా ఉమ్. నెక్స్ట్ టైమ్ వాష్ చేశానండి. మీక్ ఇబ్బంది లేకుంటే.
సర్లేండి ఓవరాక్షన్ జేయద్దండి.
ఖ.
ఇంకేం లేదండీ.
ఈ రోజు తొందర చేసుకొని తిన్నాము. ఉమ్ ఉమ్ అంత లోపల తినేసేద్దాం.
కాపోతే రైస్ ఒకటి ఉండాల రెడీగా.
కింద వాల్ లేట్ పెడతారుగా. ఇది వాష్ చేయాల్ల. అక్కడే పే చేద్దాం. ఇ రెండు అవ్వ అయ్యే పని కాదు ఉ ఉ ఊ ఏమ్ లేదు పంచాయతీ
హ్మ్మ్ ఏమండి నాకేంది అప్పుడే నిద్ర వస్తాంది
ఇంకేం మూవీ చూస్తారు మీరు
ఆహా తింటాడని మళ్ళా కొంచెం నిద్ర పోతాది
ఏ ఫస్ట్ చేసుకొని తినేసి ఆమెతో మళ్ళీ సైన్ తీసుకొని హల్ చూద్దాం ఒకే ఉ నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది ఇంకా అంతే హు రేపు ఎన్ని గంటలకి లేస్తారు హ్మ్ హ్మ్
ఎయిట్
హు హు ఆ అంతే హు హు హు ఓకే బాయ్
బాయ్
పీప్